హలో హలో నమస్కారం
అ నమస్కారం
ఏం చేస్తున్నారు మేడం
ఏం లేదు కూర్చున్న
కూర్చున్నరా అయిందా అండి భోజనాలు ఏం జేశారండి
ఆ ఇవాళ అల్చింతకాయ చేసినాం పప్పు అల్చింత కాయ చేసినం
ఆహ
పప్పు జేసారా
ఆ మీది అయిందా బోజనం
కాలేదండి కాలేదండి భోజనం ఇంకా మేమ్ గూడా చిక్కుడుగాయ జేసామండి
చిక్కుడుకాయనా
అవునండి
అ అవును
మీకూ బిర్యానీ చేయడం వచ్చా అండి
నాకూ అహా అచ్చు
అచ్చా అండి ఎక్స్ప్రెస్ చేస్తారా అండి మాకు ఎట్లా చేస్తారో ఏమో అని
ఆ చేస్తా గాదా
ఆ మంచిగా స్లోలా
ఆ ఫస్ట్ చికెన్ కడగాలి కడిగినంక ఆ అది అల్లం ఎల్లిపాయ పేస్ట్ సాల్ట్
ఓ
హ్మ్మ్ ఇంకా మిరపకాయల్ పేస్ట్ నిమ్మకాయ రసం పెరుగు పుదీనా
ఆ
ఆ ఇంకా ఉల్లిగడ్డ ఆనియన్ అది
ఆ ఫ్రై చేస్తారా అండి బ్రౌన్ అయ్యే వరకు
ఆ చేస్తాం అది తీసినంక మంచిగా ఆ కలిపి ఉంచుతా
అవునండి అట్లా చేస్తారు అ మా బిర్యానీతోో పాటు ఏం ఏం తీసుకుంటారు పెరుగుఆ శబ్దియ
పెరుగు తీసుకుంటాం
అవునండి
ఆ మీరు ఎట్లా చేస్తారు
మేము ఇంకా అట్లనే జేస్తామండి చికెన్ మార్కెట్ లోనే తెస్తామండి మార్కెట్ లోని తెచ్చి మంచిగా ఒక బాయిల్ లో వేసుకుంటామండి గంజుల వేసేసి వేసేసి మంచిగా కడిగి రెండు మూడు సార్ల కడిగేసి దాని తర్వాత బిర్యానీ గా గంజుల వేసేసి
ఆ
వేసిన తర్వాత అది దాంట్లో ఉప్పు కారం పసుపు ఆ పచ్చిమిిర్చి పేస్ట్ పుదీనా కొత్తిమీర ధనియా పౌడర్ ఆ చికెన్ మసాలా ఆ పెరుగు అన్నిీ మంచిగా కలుపుకుంటాం అండి ముక్కల్ని మంచిగా పట్టే వరకు మసాలాను మంచిగా వ చేసేసి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు పక్కన పెట్టుకుంటామండి
ఆా
కున్న తర్వాత ఇంకో గంజు వేసేసి బిర్యానీ మసాలా ఉ ఉంటాయి కదా లవంగాాలు ఇలాయిచిలు
అవునవును
అవన్నీ వేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకున్నా మంచిగా నీళ్ళని మరగనివ్వాలి మరిగిన తర్వాత. ఆ రైస్ ని వేసేస్త. స్తాయండి నైన్ంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి మేము. కుక్ చేసుకున్న తర్వాత ఆ జల్లెడ ఉంటది కదా జల్లెడ. లో రైస్ తీసుకోవాలండి తీసుకొని బిర్యానీ చే. న్న చేసినాం కదా చికెన్ని అక్కడ వేసెసేయాలి. దాంట్లో వేసేసి పైన నుంచి నెయ్యి ఆహ్. పుదీనా కోత్. మీ అన్నీ వేసేసి మా దమ్ ఇయ్యాలండి. ఆహ్ హాఫ్ అన్ అవర్ వరకు దమ్ ఇచ్చినాం తర్వాత. బిర్యానీ రెడీ అయిపోతదండి ఐదు నిమిషాలు తర్వా. మీరు తినేవి తినేస్తారు.
అబ్బా ఆహ్.
ఆహ్. అట్లా చేస్తారు ఆరె అహ్.
ఉమ్. ఇంకా.
అట్లా చేసుకుంటామండి మేమైతే.
మంచిగుంటదేమో.
అవునండి.
ఆహ్.
మరి ఇప్పుడు సమ్మర్ వెకేషన్ ఎట్లా ఉందండి మీది సమ్మర్ హాలిడేస్ మీ పిల్లల్ని. ఏర్కాయి ఏం చేస్తారు.
ఆహ్ పిల్లల్ని మంచిగా అండి పెడతాం.
ఇగో ఆహ్.
ఉమ్. ఆహ్.
ఆహ్.
అవును ఎండల్.
మీరు ఏదైన అవునండి ఎండలు అయితే బాగున్నాయి.
ఉమ్. ఇగ స్కూల్స్ ఓపెన్ అయితాయి ఇప్పుడు ట్వెల్త్ నుంచి. ఉమ్.
ఉమ్ స్కూల్స్ ఓపెన్ అయితాయి ఇగ.
అవును.
మరి మీ ఆహ్ అబ్బాయి స్కూల్ పోతారాండి.
ఆహ్ పోతాడు.
అవునాండి.
ఉమ్.
అవునా మరి ప్రిపరేషన్ మొత్తం చేసుకున్నారా అండి మరి.
ఆహ్ చేసుకున్నాం ఇంకా కొంచెం ఉన్నాయి.
అవునా అండి.
బుక్స్ అవి ఇవి కొనాలి కదా.
ఆహా అన్ని జేస్కున్నారా.
ఆ చేసుకున్నా
ఆ ఊ అట్లనా క
ఆ ఇంకా
ఆ ఇంకా చెప్పాలి ఇక ఏం విశేషాలు ఏమో
ఊ పాపాకి యేస్తార ఈ సంవత్సరం
లేదా అండి
ఊ
అ ఊడ్చిన్ దగ్గ అంతే చె అది మరి ఈ సంవత్సరం ఎండలు బాగున్నాయి కదా మరి ఏం చేస్తారనుకుంటాన్రు ఏమో హలో
ఏం లేదు ఇగ ఎండాకాలం పోయింది కదా జూన్ వచ్చేసింది
కానీ ఇప్పుడు వర్షం ఎక్కువ పడదు అనుకుంటాండ్రా లేదా మరి రేన్ సీజన్ లో
పడతాయట ఫిఫ్టీన్త్ నుంచి ఫుల్ వర్షాలు ఉన్నాయట వున్నయ్ అందరి క్లాస్ ఇదేనా
అవునా ఈ రోజు మీరగాని చెప్పారు
ఇవాళ కాదు ఇవాళ కాదు ఆ రేపు ఉంటది
అవున అండి
ఫిష్ కర్రీ చేసుకుంటాం ఆ చేస్కుం తం
అవునా అండి అయితే రేపు చేసుకుంటరా ఖచ్చితంగా ఫిషు
ఆ చేసుకుంటాం
అవునా ఉహు అట్లన
అవును
అట్లన
అవును ఇంకా ఇంకా చెప్పాలి
ఇంకా ఏం చెప్ ప్పాలంటే మీర్ మీకు ఈ సంవత్సరం ఏదైనా ఫంక్షన్లు ఉన్నాయా పెళ్ళిళ్లు గానీ ఫంక్షన్లు గానీ
తిన్నది
అవునా అండి
ఆ మా అన్నయ్య మ్యారేజ్ ఉన్నది, మా అన్నయ్య కూతురు మ్యారేజ్ ఉన్నది.
అవునా ఏం తీసుకుంటరు మరి ఏదైనా డ్రెస్ ఏదైనా తీసుకున్నా ఏ అవదు
ఇగ మా ఆ మా అన్నయ్య కూతురు మ్యారేజ్ కి ఏం తీసుకోను మా అన్నయ్య మ్యారేజ్ కి తీసుకుంటా అనుకుంటున్నా గాని ఏమైతదో ఇంకా ఫోర్ మంత్స్ టైమ్ ఉన్నది
అవునా అండి మరి ఏదైనా ప్రిపరేషన్ ఉన్నాయా మీకు ఆలోచన ఉందా ఈ పెళ్లిలో ఈ చేద్దాం ఈ లేదా అని
అది ఫోర్ మంత్స్ టైమ్ ఉన్నది కదా ఏదైనా ఆఫర్స్ వస్తే తీసుకుంటా అట్లా
ఇంకా ఆలోచించలేదా
ఆలోచించలే అప్పడ దాకా దసరాది దిపావళి ఆఫర్ పెడతారు కదా
ఓహో మీరు దసరా దీపావళి ఆఫర్లో తీసుకుంటారా
ఇగ అట్లనే అయితది ఇప్పుడు
ఓ బట్టలు గూడా దసరా దీపావళిలో ఆఫర్లు ఉంటాయా అండి
ఆహా ఉంటాయి కదా
అవునా ఓహో మీ మరి మీ అన్నయ్యకి ఫ్రిడ్జ్ ఇస్తారా టీవీ ఇస్తారా మరి దసరా దీపావళికి ఆఫర్ అది తే ఉంటది కదా అండి
ఆ బట్టలుది ఏంటన్నా
ఓహొ బట్టలకి కూడా ఆఫర్ ఉంటే మాకు తెలివదండి మరిన్ని
ఆ ఉంటది కదా మనకి ఇక్కడ సప్న షాపింగ్ మాల్ లోయాల అవును ఉంటది కా ర్లా
అవునా అండి
ఆ
ఆ
ఇంకా మీకున్నాయా ఏమన్నా మ్యారేజెస్
అవును సెలబ్రేట్ చేసుకుంటామని ఆలోచిస్తున్నాం గాని ఇప్పుడు పరిస్థితిలో బాగా కాస్ట్లు
లే ఆ
ఇంకా ఆలోచిస్తున్నాం మరి ఏం చేస్తామో ఏమో
ఆ
పాశం
ఉం
అ
సరే
అమ్మ
ఇంకా మీకు ఈ టిఫిన్ లో ఏది అంటే ఇష్టమండి దోస తింటారా ఇడ్లీ తి
నాకు వడ అంటే ఇష్టం
వడ అంటే బాగా ఇష్టమా అండి ఇలా చేసుకుంటారా మీరు వడ వడ ఇంట్లోనే చేసుకుంటారా అండి
ఆ ఇంట్లోనే ఇంకా చేసుకుంటాం బయటి నుంచి ఇంకా తెప్పిస్తాం
అవునా అండి
ఉమ్
సరేనండి మీతోని మాట్లాడే వరకు మంచిగా అనిపించ వచ్చింది ధన్యవాదాలు మేడం మీ టైం నాకు కేటాయించారు థ్యాంక్ యూ
సరే